ఆ చెప్
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నారు
అదే నా తమ్మున్‌తో బయటికి ఏళ్తాన్ననండి
హు హు
ఇక్కడ ఏదో రాకెట్ పోతా ఉందండి బాగా కనిపిస్తా ఉంది ఎ రాకెట్
నేను దొండకాయలు తరుగుతూ ఉన్నానండి,
తింటారండి మీరు అది,
నాకు బాగా ఇష్టమండి, బళ్లే ఇష్టం దొండకాయలా,
దొండకాయలు చేదు ఉండవా
మీరేం కా ఏం ఉండవు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా మీరు బెండకాయని ఎట్లా చేసుకుంటారు.
అవునండి అదేవి
బెండకాయని డీప్ ఫ్రై చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారు, మీ అమ్మగారు ఎట్లా చేస్తారు అట్లే దొండకాయలు కూడా డీప్ ఫ్రై చేస్త ఉంటాం మేము బళ్లే ఉంటాది అసలు త్ తింటూ ఉంటే, చనా బాగుంటాదండి, మళ్ళీ ఇది ఉడకబెట్టి తింటే అంతగా నాకు నచ్చదండి, అస్సలు నేను తిన్లేను ఇదైతే డీప్ ఫ్రై అయితే ఇగా ఇవి అయినా లేపేస్తానే ఉంటా ఇంకా,
అబ్బో
ఏవి ఆరోగ్యానికి చెడ్డవి అంటే అవే నచ్చుతాయి, నాకు
మంచివినే ఏమి నచ్చవ అన్నమాట అది సామాన్యంగా ప్రజల్లో ఉన్న లోప, కుమది
అవునండి
లేదా హెల్తీగా తింటారా మీరు అంటే ఎలాంటివి తింటారు, హెల్దీ అంటే మీరు ఎట్లా తీసుకుంటారు, మీ ఆహారాన్ని
రోజు వారయ్య దాంతో
ఎగ్ కానీ, పన్నీర్ కానీ ఆ గుడ్లు కానీ, పన్నీర్ కానీ ఇంకా పాలు కానీ ఇకా మధ్యాహ్నంకి కూరగాయలు ఉంటాయి కాదండి ఆ కూరగాయలు కానీ, అలాగే తింటానండి బాగా మంచిగా మెయింటైన్ చేయ్యాలి కదాండి,
ఉహు ఎవరినండి,
ఆ ఏంటండి
ఎవరిని మెయింటైన్ చేయ్యాలి,
ఉహు నన్ను నేను మెయింటైన్ చేసుకుంటే మళ్ళీ వచ్చే వాళ్ళు కూడా మంచిగా వస్తారు, ని చెప్పేసి మంచిగా మెయింటైన్ చేస్తానండి,
ఉహు
ఉ
అవునులే అండి
ఒకసారి ఇక్కడ నేను మోసపోయానండి ఏమని అంటే నేను ఇక్కడ నేను వచ్చిన నేను ఉన్న ప్రాంతంలో అండి నేను ఫస్ట్ చూసానండి, నాకు లైక్ వాకింగ్ చేయడానికి మంచి ప్లేస్ దొరకాలి అని చెప్పేసి చూస్తా, ఉ న్నాను ఎందుకంటే నేను ముందున్న ప్రాంతంలో మంచి, ప్లేస్ ఉంటదండి వాకింగ్ చేయనిద అని చెప్పేసి సో అలా అని చెప్పేసి అలాగ ఎతిక, ఇక్కడకి వచ్చి చూస్తే వాళ్ళ పేరు రాయడం అండి చాలా మంచిగా రాశారు నేను ఏదో పెద్దగా ఉంటదని చెప్పి ఊహించుకున్నా లైక్, ఒక మూడు నాలుగు ఎకరాలు ఉంటదేమో అనేసి ఇక్కడికి వచ్చ చూస్తే, ఒక రెండు సెంట్లు కూడా లేదండి చాలా చిన్న పార్కు దానికేమొ పెద్ద మంచి పేరు వేసారండి అయితే చెట్లు ఉన్నాయి అంతే చెట్లు ఉన్నాయి కూర్చొని ప్లేస్ ఉంది చేస్ టర్ బానే ఉంది బట్ ఎ ఏదో ఎక్స్పెక్టేషన్ పెడుకొని వచ్చానండి కానీ ఏదో లేదు అసలుకు ఇక్కడ
ఆహా అక్కడ ప్రభుత్వం ఎవరిదండి
ప్రభుత్వం కాంగ్రెస్ అండి
ఆహా బానే ఉంటుందా
పర్లేదండి ఇక్కడ వాళ్ళంతా కాంగ్రెస్ కే అండి చేసేది ఊర్లో
ఆహా
మీ కడ ఎ అంత మాకు ఉంటాయి కాబట్టి హిందులని క్రిస్టియన్స్ ఎళంత ఉంటుంటారు కదండి వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని చెప్పేసి వాళ్ళ ఎంత వాళ్ళకే అండి ఎక్కువ
ఆహా
ఈ రోజు ఈరోోజున్నా వేసుకోవాలండి వంటలు ఇంకా రోజవైతే చేస్తానే అండి పులిహోర కలుపుకోవడం కానీ లెమన్స్ కలుపుకోవడం కానీ ఇంక ఇవన్నీ అంటే చేసుకుంటాను తాలింపులు గాని ఏమైనా కానీ మొత్తమంన్ని వెజిటేబుల్ రైస్ కానీ ఇంకా మంచిగా ఆయిలే వేసి తర్వాత ఏ బాగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుంటామండి ఆయిల్లో డీ ఫ్రై డీ ఫ్రై అండి
అంతాయిల్ ఉంటుందా మీకు
మ్ ఇంకా తీసుకున్నామండి ఒకసారి అది ఇంకా లాస్ట్ అయిపోసేయాలన్న టైంలో ఖచ్చితంగా మంచి చేసుకుంటామండి
అహ ఏది వాడతారా అండి మీరు నూనె వంట నూనె
పామయిలండి
ఆహా ఎంత అండి అది
మేము ఇది తీసుకుంటాంమండి చిన్న ప్యాకెట్ హాఫ్ ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల ఎంఎల్ ఉంటాయి కదా అండి
కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదంటండి
అవునండి ఇంకేదండి ఏది వడాలండి మాముగైతే
రిఫైండ్ ఆయిల్ వాడండి మేము కూడా ఇంతకు ముందు వరకు ఇది వరకు ఇంట్లో పామయలే వాడుతున్నాము
పామ్లాంని రిఫైండ్ ఆయిల్ వస్ లైక్ సన్ఫ్లవర్ గానీ అలాగా అదేనండి వాడ అదదేనండి వాడేది
ఆహా
లాస్ట్ టైం ఒకటి తెచ్ లాస్ట్ టైం ఒకటి తెచ్చుకున్నామండి అదైతే మొత్తం గడ్డల్ గడ్డలోచ్చేసిందండి ఫుల్ గా షాక్ అయిపోయాం అసలుకి ఏంటి ఇల గడ్డల్ గడ్డలోచ్చేసిందని చేప్పేసి మళ్ళీ అవునండి కానీ మాకు అప్పుడు చాలా ఎండలు ఉండే అండి
మరి అయితే దాంతో ఏమన్నా లోపం ఉంటదిప్ప చలికైతేనే గడ్డగట్ ట్టేదన్నమాట అవి
అందుకని చెప్పేసి మేము ఇంకా అది పాడేసమండి ఒకసారి మ్ వాడుకో చోలేదో అని చెప్పేసి ఇంక పాడేసాం అప్పుడు డబ్బులు బాగునే ఉన్నాయండి అందు కొంచం పిచ్చులంటది కదా అందుకని చేప్పి పెట్టయిందండి ఆ తర్వాత ఇంకోసారి అలాగే జరిగింది
కోవాలన్నమాట మనం
ఆ అండి ఇంకా తర్వాత తర్వా ఒకసారి అట్లే జరిగింటే అప్పుడు ఏం కాదులే కోడి సేపు వేడి చేసి చదువుపోతుంది అని చెప్పేసి దానికి
మా ఇంట్లో కూడా మేము ఇది కాలంలో వంట నునా డబ్బాలో క్యాన్ లో ఉంటుందా అది చూస్తే మేము గడ్డ కట్టి ఉనాది ది కిందా కానీ అది వంచేసి ఆ సెగ ఉంటది కదా షాక్ కదాని మీద పెట్టింటే మాములుగా నూనె లాగా మళ్ళీ వచ్చేసింది అది
ఆ హా హా
ఈసారి మీరు కూడా అట్లే ప్రయత్నించండి ఎప్పుడన్నా
అవున సారె అలాగే అంటే ఫస్ట్ టైం పాడేసాము సెకండ్ టైం అలాగే వాడుకున్నాము అండి ఏం కాదులే అని చెప్పేసి
హు చెప్పండి ఏదన్నా మీకు కొత్త వంటకాలు వచ్చింటే మీకు బాగా నిద్ర వస్తున్నట్టుంది
లేదండి నిద్ర వస్తుంది అనేసి బయటకి వచ్చానండి
ఓహో
నిద్రపో నిద్ర పోతే బ నాకు రాత్రరు నిద్దర్ రాదండి ఆ అండి ఎనిమిది నరా కి లేసానండి
ఎనిమిదిన్నర తొందరగా అంటారా మీరు దాన్ని నేను ఆ పా ఆ సమయానికి స్నానం కూడా చే చేసి ఇంకా రెడీగా వండిన్నాను ఇంక మా పెద్ద నాన్న వాళ్ళు వచ్చింటే మాట్లాడుతా లేట్ అయింది టిఫీన్ చేయడం అనేది నాకు టిఫెన్ చేయడం అంటే నేను చేయలేదు మా అమ్మగారు చేసింటే తిన్నాను అంత వరకు మాత్రమే
నేనే మన మీరు చేసారు అనుకున్నానండి
నేను చేస్తే పరిగెడతారు ఇంకా
ఏంటండి మరి మీ వచ్చే వారికి ఎలా చేసి పెడతారు మీరు
నేను ఏం చెయనండి ఇంకా
ఏంటండి మరి పొద్దున బయట రాత్రికి బయట మధ్యాహ్నం బయటేనా
బయట ఏంలా వాళ్ళు చేసుకుంటారు అంతే
మరి మీరేం చేశారంటే చూస్తా ఉంటారా నాకు కావాలని చెప్పేసి
అంతే నా పనింకా
ఏంటండి మరి దారుణం అసలు కు ఆ అలా ఏమంటారు అలా చేసే బదులు పొద్దునే లేయండి ఇంకా ఇవి ఉంటాయి కదాండి బ్రెడ్ ఆమ్లెట్ అలా అవితే రెండు నిమిషాల్లో అయిపోతయి కదండి అదే చేసుకోని వెళ్లిపోండి పొద్దున్న ఆఫీస్ కి వెళ్లేటప్పుడు
హూ హ్మ్
ఇంకా మధ్యాహ్నానికి అంటారా మధ్యాహ్నానికి ఇవి ఉంటాయి కదండి ఆ క్యారెట్ బీట్రూట్ ఇలా అన్ని కలిపి ఉంటాయి కదా మూలకలు అన్ని అలాంటిది ఒక బాక్స్ తీసుకుని వెళ్ళండి అది మధ్యాహ్నం కి సరిపోతాది ఇంగ నై
ఆ మధ్యలోనే తినేస్తా నేను అది ఆ బ్రెడ్ నాకు అవన్నీ సరిపోవన్నమాట కడుపుకి ఆ కలేస్తుందని మధ్యాహ్నం మధ్యలోనే మధ్యాహ్నం కుక్కర్ మీన కూడా తినేస్తా అట్లాంటి రకం నేను
రాత్రి కంటార ఇక డైటింగ్ అన్న పేరుతోటి ఇ రా నైట్ కి ఫుడ్ ఆపేయాండీ
ఇంక అంతా నేను రెండు రోజుల్లోనే వంద కేజీలు తగ్గేలాగా ఉంటా ఇంకా అట్లా తి అంటే నేను
అ
నాకు తిండి తినుకుంటే కొంచెం తలకాయ నొప్పండి అందుకే నేను తినేస్తాను ఏదైనా కానీలే అని తలనొప్పి వస్తే నేను ఉండలేను మళ్ళీ అది ఒక ప్రాబ్లం నాకు
అందుకనే అండి టైంకిి ఫుడ్డు తింటే ఏ
హూ అదే అండి
మ
ఇంకేంటండి
ఇగ ఏం లేదండి ఈరోోజు చదువుకుందాంలే అనుకున్నాను కానీ ఇంకా చదవలేదండి ఈరోజు ఇగ ఓపిక లేదండి అసలు
ఆహ పడుకోండి ఒక రోజు ఏముందింది
బట్టలు ఉన్నాయండి పదహారు అవునండి పదహారు ఉన్నాయి
ఎట్లా చేస్తారండి అవి నాకు అసలు రాదు
ఐరన్ బాక్స్ అండి
ఆ నేను చేసుకునింటే కాలిపోయిందండి అందుకే అడుగుతున్నా ఒకసారి నా దుస్తులాగా చేసుకున్నాను నేను
ఓకే
అదేమో కాలింది అప్పటి నుండి ఎందుకులే అది కూడా కొత్త డ్రెస్ అండి నాది మరీ
ఏం చేస్తామంటే ఫస్ట్ సైడ్ హ్యాండ్స్ ఉంటు అంతే కదా అండి సైడ్ కి అవన్నీ చేసిన తర్వాత తర్వాత ముందడి కావాలను అక్కడ మళ్ళీ ఒకసారి చేసేసి ఇంకా నీట్ గా ఫో మడత పెట్టేసి సరిపోతుందండి
అలానా ఈసారి నాకు ఎప్పుడనా చూపివండి ఎలానో అది తీసుకొనొచ్చి ఆ సరే అండి ఇంకా